హలో
హలో చెప్పండి హలో హలో
ఈ రోజు రామాయణం గురించి మాట్లాడుకుందామ
ఆ రామాయణం గురించ చెప్పండి చెప్పండి నాకు ఇట్లా ఇతియాహసాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం
సరే రామాయణం వినండి
చెప్పండి చెప్పండి రామాయణం గురించి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి
రామాయణ రామాయణంలో ఎన్ని ఖండాలు ఉంటాయో
రామాయణం రామాయణం ఎవరు రాశారండి ఫస్ట్
వేద వ్యాసుడు
వేద వ్యాసుడు ఓకే ఓకే అయితే
నిజమేనా
చెప్పండి చెప్పండి ఆ నిజమే
అది రాసింది గణేషుడు వేద వ్యాసుడు చెప్తుంది నిజమేనా
నిజమే నిజమే
ఉ
అసలు రామాయణము యుద్ధం ఎందుకు జరిగిందండి ఫస్ట్
సీతాదేవిని రావణాసుడు
హలో
సీతా దేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోవడం వల్ల హలో హలో హలో
ఆ చెప్పండి చెప్పండి ఆ
హలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళలిపోవడం వల్ల
కదా సీతాదేవిని రావణాసురుడు ఎత్తికెళ్ళిం పోవడం వల్ల యుద్ధం జరిగింది
అవును
ఆ యుద్ధం లో రాముడికి ఎవరవరు హెల్ప్ చేస్తారు చెప్పండి సాయం చేసేది ఎవరు ఎవరు
సహాయపడేది ఆయన ఎవరు జాంబవతి
జామవతయా జామావతి కాదు జామవంతుడు ఆ తర్వాత హా కోతులు కో కోతి కోతుల సామ్రాజ్యం మొత్తం ఆయనకి సహాయం చేస్తాడు హనుమంతుడు జాంబవంతుడు
మెయిన్ అయితే వాలి సుగ్రీవులు ఉంటారు కదా ఈ వాలి సుగ్రీవుడికి రా రాముడు హెల్ప్ చేసేందు వల్ల సుగ్రీ వానర సాయనం అంతా ఆ రాముడికి హెల్ప్ చేస్తారన్నమాట
అవునవును వా రాముడు మీరు మీరు వాటి గమనించినట్టయితే రాముడు శు గ్రీవుని చంపుతాడు కదా సమరిస్తాడు కదా
అవును
ఆయన అప్పుడు ఆయన ముందరికి వెళ్ళాడు దొంగచాటుగా ఆయన మీదికి బాగా విడుస్తాడు అనమాట ట అలా ఎందుకు చేశాడండి
అందుకనే కృష్ణ అవతారంలో కృష్ణుణ్ నీ తిరిగి బాలి సంహరిస్తాడు వేటగాడి రూపం
అది పక్కన పెట్టండి అది కాదు ఫస్ట్ మనకు కావాల్సింది ఏందంటే ఎందుకు అలా సమరిచ్చాడు ఎందుకంటే ఆయనకు ఆయన ముందరికి ఎవరైనా వెళ్ళారనుకో వాళ్ళలో ఉండే సా శక్తులు ఆయనలోకి వెళ్ళిపోతాయన్నమాట ఓ ఆలలేద
పన్ చేస్ మానేకే తిరిగి వస్తుందని
అవును అవును మన శక్తులు మనకే విరుద్ధంగా పనిచేస్తాయి ఆయన ముందరికెళ్తే
అవునండి నిజమే
హ్మ్ కాబట్టి ఆయన దగ్గరకి వెళ్ళకుండా దొంగచాటుగా ఆయ చంపుతాడు దొంగచాటుగా చంపిన తర్వాత ఆయన దగ్గరకి వెళ్ళినప్పుడు అప్పుడు వాలీ అంటాడు అనమాట
అ
మీరు అడిగింటే నా ప్రాణాలే ఇచ్చేసేవాడిని అని మీరు అడిగింటే నా నా ప్రాణాలే చేసేవాడిని అని అంటాడు
అవును వాలీ అలా అంటారు
ఆయన క టైమ్ లో రాముడు ఆయన
అయ్యాయో దీని రచీ చ్చింది వేదవ్యాసుడు కాదండి అది మహాభారతం రచించాడు అనుకుంటా
ఆ అవునవును మర్చిపోయిన వాల్మీకి మహర్షి కదా వాల్మీకి మహర్షి ఏడుస్తాంటాడు ఇప్పుడు ఓరే అని
వాల్ ఆ పెద్దగా అంటే అంత పెద్దగా కాదు మరి అక్కడ మార్కెట్ జరుగుతుంది ఆ ఊర్లో అక్కడ విగ్రహం ఉంటుంది ఒక స్టాచ్యూ వాల్మీకి మహర్షిది నేను అది కూడా గుర్తు పెట్టుకోలేదు అంత త్వరగా మర్చిపోయాను ఆ దారి పొడుగునా పోతే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది రాములు వారిది ఆంజనేయ స్వామి గుడి
ఆహా
హ్మ్ నిజం
కానీ రామాయణం గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సినటి మూడు ఉన్నాయండి
ధర్మం సత్యం భక్తి
ధర్మం సత్యం భక్తి అని కాదు గాని అన్నమాట తప్పడు అన్ననే అన్నమాటా తప్పడు కదా లక్ష్మణుడు అన్న వెంటే వెళ్ళిపోతాడు ఆ లక్ష్మణుడికి అప్పుడే పెళ్ళయ్యి ఉంటుంది
అవునండి
అవును ఆ అన్న వనవాసానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి భార్యను వదిలేసి ఆయన కూడా వెళ్ళిపోతాడు వనవాసానికి
ఆయన కూడా వెళ్ళిపోతాడు ఊర్మిళ దేవి కూడా ఆ పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణుడు లేకపోతే ఉండలేను అనేసి బయలుదేరుతుంది కానీ పోలేని పరిస్థితి రాజ్య రాజ్యంలో లక్ష్మణుడు వద్దంటాడు అందుకే పద్నాలుగు సంవత్సరాలు ఊర్మిళ ఊర్మిలాదేవి నిద్రపోతుంది
అవున నిద్ర పోతుంది పద్నాలుగు సంవత్సరాలు
ఇందులో లక్ష్మణుడి పాత్ర ఎవరో చెప్పండి శేషనాగులు తెలుసా మీకు శ్రీ మహా విష్ణువు పడగ
దీ వాహనం నారాయణ పడు గోడ్ ఉంటాడు గాద్ద
పడుకొనుండే వాహనమే కృష్ణావతారంలో కూడా బలరాముడై పుట్టినాడు అన్నగా అంటే సోదరుడిగా పుట్టింటే
ఆ
చేషినాక్
ప్రతి చోట ఆయన పుట్టాడన్నమాట ఆయన ఒక రూపంలో, ఈయనొ ఒక రూపంలో ఉన్నాడు.
ఉమ్
కృష్ణుడి చాలా అవతారలు ఉన్నాయండి ఒకటి కాదు దశావతరాలు.
చాప రూపంలో ఉంటాడు ఒకాస్ సారి, సన్యాస రూపంలో ఇంకోసారి అది ఏంది అది నరసింహస్వామి రూపంలో
తంలో కృష్ణ రూపంలో, తాబేలు రూపంలో ఇనా రూప్
అన్నిటిక్ కన్నా నాకు నచ్చిన సన్నివేశం ఏదంటే ఆయన కృష్ణుడుగా చేస్తాడు గదా.
పాండురా కృష్ణుడుగా, అవును కృష్ణుడుగా
అవున్ అస్సలు చాలా బావుంటుందండి అది
అవునండి
మిగతాటివన్నీ ఆయన అవతారాలే అయినా గాని, అదోక్క అవతారంలో మాత్రమే ఆయన మనిషిలాగా పడ్తాడు అన్నమాట.
మీకు ఎన్ని కాండలు ఉంటాయి తెలుసా ఈ రామాయణంలో. ఇది ముందుగా అడిగినం ప్రశ్న, మీకు ఎన్ని కాండలు ఉంటాయో తెలుసా ఈ రామాయణంలో.
నాకు తెలిసి ఎనిమిది అనుకుంటా
అవును దగ్గరగా ఉన్నారు, ఏడు కాండలుంటాయి.
ఆ ఏడు, ఏడు అవును ఏడు ఫస్ట్ కు మన ఏడు కాండలు ఉన్నాయి. లాస్ట్ లో అయితే నాక్ బాగా దెల్సు యుద్ధకాండ.
ఇది మన టెన్త్ టెక్స్ట్ బుక్ లో కూడా ఒచ్చింది.
అవును టెన్త్ టెక్స్ట్ బుక్ లో రెండు, రెండు పేజీలు ఉంది అంటే ఒకోక భావం గురించి ఒకోక్క రెండు, రెండు వేలు ఏమో ఉంది.
అవునండి ఒకటోచ్
అప్పుడు మా తెలుగు సార్ నన్ను లేపి చదవమన్నాడు అది.
ఉమ్ చదివారా
ఆచ్ ఆహా చదివేద దెంటి సారు వద్దు రా నువ్ చదవోద్దు కూర్చో, నేనే చదువుకుంటా అన్నాడు.
మీక్ తెలుగు సరిగ్గా రాదా
తెలుగు సరిగ్గా రాదానీ కాదు కానీ, నేను సరిగ్గా మాట్ అంటే నేను మాట్లాడితే బావుండదు. తెలుగు సరిగ్గా
అర్థమయింది, సరే ఇక్కడ వినండి మీరు ఎన్ని కాండలుంటాయంటే, ఫస్ట్ బాలకాండ బాలకండ అంటే ఆయన, ఆ చైల్డ్ లో ఉన్ ఉన్నప్పుడు ఏమేం జరిగిందో అక్కడ బాలకాండ
ఆ బాలకాండ ఎస్
బాలఖండ్ అంటే ఆయన చైల్డ్ లో ఉన్నప్పుడు ఏమేం జరిగిందో అవన్నీ ఆయన ఏమే మీ నేర్చుకున్నారో అంటే అదేంటి మనం నేర్చుకోవడం అంటే ఏమేమి నేర్చుకోవడం అంటే మనం ఇప్పుడు చదువుకుంటన్నాము అలాగే వాళ్ళు కూడా యుద్ధాల గురించి
చదివింటాడన్నమాట
చదువుకోవడం అంటే చదువుకో యుద్ధాల గురించి వాళ్ళు ప్రాక్టీస్ చేసి నేర్చుకుొనింటారు ఒక్కొక్కటి ఒక్కొటి సంపాదించింటారు వరాలు ఒక మహాశీతో ఒక మహాశీతో ఒక మహాశీతో తర్వాత అయోధ్యకాండ అయోధ్య కా
అయోధ్య కండ అయోధ్యకు రిటర్న్ వస్తాడు అప్పుడు
ఆ అయోధ్యకి రిటర్ననొచ్చి యుద్ధాలకి నేర్చుకోడానికి పోయింటారు కదా వాళ్ళు చిన్నప్పటికి అంటే వాళ్ళ మూడో తల్లి చేసింటుందన్నమాట పంపించేసి లక్ష్మ మణని రాముని పర్వతున్ని మాత్రం రాజ్యంలోనే పెట్టింటారు
అవునవును
తర్వాత వచ్చి ఆ అయోధ్యకాండలో రాజ్యం రాజ్యం తీస్కుంటాడన్ని
అవును రాముడు రాజ్యాం తీస్కుంటాడు
తర్వాత సీతాదేవితో వివాహం జరుగుతుంది
రాజ్యం తీస్కున్న వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు కదా
మళ్ళీ అరణ్యకాండ ఇది మూడో కాండ
అవును
ఇందులో సీత సీతాదేవిని వనవాసానికి పంపించేస్తారు సీతాదేవిని లక్ష్మణున్ని రామున్ని
ఆ
కిష్కిందకాండ ఇక్కడ వాలి సుగ్రీవుల ఎంటరెన్స్ ఉంటది ఇక్కడే ఆ వాళ్ళ గొడవలు స్టార్ట్ అవుతాయి రాముడు హెల్ప్ చేస్తాడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు
ఊ సుగ్రీవుడ్తో స్నేహం చేసి ఇంక అందరు కలిసి రా రావణాసుడిని సమరించడానికానీ బైల్దేర్తారు
సుందరకాండ అంటే అది చూపిస్తారు లంక
అవునవును
అప్పుడే హనుమంతుడు కూడా వస్తాడు
అవునవును హన్మంతుడు ఏడు సముద్రాల్దాటి వెళ్తాడు కదా
అది యుద్ధకాండలో మళ్ళీ యుద్ధం అప్పుడే స్టార్ట్ అవుతుంది హనుమంతుడు హనుమంతుడు ఎప్పుడైతే వెళ్ళొస్తాడో సుందరకాండలో
అవును హనుమంతుడు పెద్ద పెద్ద యోధులందర్నీ అ సమారీ చ చ్చేస్తాను హనుమంతుడు అనుకుంటే అప్పుడే అప్పుడే తీసుకను తీసుకొని వచ్చేసి ఉంటాడు సీతాదేవిని కానీ సీతాదేవి నేను రాను ఉంటది
ఆవును
రాముడు రాము నా నా రాముడు వస్తేనే నేను వస్తానంటది
ఊ అంత ప్రేమించింటుంది రామున్ని
ప్రేమించుంటుంది కాదు నన్ను తీసుకొచ్చాడు కదా రావణాసుని సంహరించ నువు నన్ను తీసుకుపోవాలి అని ఒక ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట అది
అవునండి ఇప్పుడు ఉత్తరాఖండ్ లాస్ట్ చివరిగా
కదా నువు సంహరించ్చు ఫస్ట్
ఇదేనండి రామాయణం
ఇంకేం లేదు మనం మాట్లాడకూడదు
జ
సరే కట్ జేయండి ఇంకా